హలో ఆ ఏం చేస్తున్నారు
ఏ
హలో ఏ మనం మేడారం ఆ విడబడుతుంది మాది విడవడుతుందా మీకు
ఆ వినపడుతుంది మేడార జాతర ఎలా జరిగింది మీ ఊరులో
మా ఊర్లో మేడారం జాతర ఆ ఫస్ట్ తిరుగు వారం అని అంటే ఫస్ట్ జాతర ముందే వారం ముందట మా ఊళ్ళే ఇట్లా మండ మలగడం అనేది జరుగుతుంది
ఆ
మండే అంటే బొ ఎదురు బొంగులు అంట చూసినావా అవి అవి కొట్టుకొని వచ్చి మనం మా గద్దెల కాడ నిలబెట్ టీ పూజలు చేస్తారు ఆ మళ్ళా జాతర అప్పుడు అంటే మేడారం కన్నా మా ఊళ్ళ జాతర ఫస్ట్ అన్నట్టు వడి బియ్యలు ఇట్లా అంటే వాళ్ళకు అంటే వాళ్ళ ఇంట్లో దేవత అనేది పుట్టిందని ఫస్ట్ మా ఊళ్ళ జరిగిన తర్వాతనే మేడారం జ జాతరలో జరుగుతుంది
మేడారం మరి అంత ఎందుకు మేడారం దగ్గరికి ఎందుకు వేయంంది ఆ దేవత
మేడారం ఎందుకు పోయిందంటే మాకాడ స్థలం లేక మేడారం అనేది పో వెళ్ళింది అన్నట్టు
ఆ
ఆ ఫస్ట్ మా అక్కడ జరినాకనే ఆడ జరుగుతుంది కాబట్టి కొంచెం ఏంటి అంటే
విశాలమైన ప్రాంతం ఉంటది కాబట్టి జనాలు కూడా ఉండడానికి పరిశ ఉ అట్లా ఈ దేవత ఇక్కడ ఉండ వాళ్ళు వాళ్ళకు పూజిస్తున్న వ్యక్తులు ఉండలే ఉంచుక గా అక్కడికి తీసుకువెళ్ళి నా అంతే కద
ఆ అంటే మా ఊళ్ళే స్థలం జరిపోక మేడారం అనేది వాళ్ళ అత్తగారు ఊరు అన్నట్టు మేడారం
అ
ఈది అవ్వగారుఊర అంటే బయకి పెట అన్నట్టు
ఊరు మెన్షన్ చేయకండి
ఆ సరే అండి అయితే ఇట్లా వాళ్ళ అత్తగారింటికి ఇట్లాలా రో ఎప్పటిక గుట్టె మీన్నే ఉంటుంది సమ్మక్కసార సమ్మక్క
హూ
అంటే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులందరినీ కాపాడుకుంటూ ఏద వచ్చినా ఏమైనా చూసుకుంటూ ఉంటందిన్నట్టు
కుంకుమపర్లి కుంకపరలిలో ఉంటది అన్నట్టు జనాలను ఆ జనాలను చూ ఆ
ఉన్నట్టు ఏదన్నా ఆపుతున్నా దేవునికి మొక్కిన కూడా అది నిలవేరుతుంది అన్నట్టు అంటే బెల్లంతోని ఎత్తు అంటే మనం ఏదనా కష్టం వచ్చినప్పుడు ఇలా మది కష్టం తీరాలి దేవుడు అని బెల్లం గ ఇట్లా అనేది మొక్కుతాం అన్నట్టు దేవునికి అట్లా ఇక జాతర మేడారంల జరిగిన తర్వాత ఇట్లా ఒడి బియ్యాలు మేకపోతులు ఇట్లా అంటే మనం మొక్కినట్టు మే ఆ వడి బియ్యలతో సహా దేవునికాడివొయి మొ గద్దెలకాడివేయి మొక్కులు ఒప్ప చెప్పుకుంటాం అన్నట్టు
ఆ ఇ చిన్న పిల్లల పుట్టింటికలు ఏదన్నా కష్టం వచ్చినా కూడా అందరి పుట్టింటికలు తీసుకు
ఆ చిన్న పిల్లలకి పుట్టే వెంటకలు తీస్తారు పెద్దవాళ్ళంటే ఇ వాళ్ళు కోరుకున్నట్టు ఇక వీళ్ళు వెంటుకలు తీస్తారు అంటే మా పాపకి పుట్టి వెంటుకలు తీసాము జాతరలా వాళ్ళ డాడీ కూడా మొక్కిడు అన్నట్టు ఇక పుట్టెంటుకలు ఇస్తామని ఇక మా పెద్ద పాపయ ఉండు వాళ్ళ డాడీ ఇద్దరి కలిసి చిన్న పాపయ ఉండు వాళ్ళ డాడీ కలిసి ఇద్దరి ఇచ్చాము మేడారం జాతరలో ఆ ఇచ్చిన తర్వాత ఇక జాతర మొత్తం తిరిగి చిన్న పాప పెద్ద పాపకి గట్లా బొమ్మలు తీసుకున్నాము బొమ్మలు తీసుకున్నం తర్వాత ఇ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము అంటే త్రీ త్రీ డేస్ ఉన్నాము అక్కడ జాతరలా మేడారం జాతర తర్లా జత
మా మా మా మేము కూడా మూడు రోజులు మేడారం జాతరలో ఉన్నాము మా ఊళు ఆ లైన్ కట్టి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి బిల్లంట్లా వడిబియ్యం అట్లా అని ఇట్లా అన్ని దేవు ద దగ్గరికి అన్ని ఇచ్చి వచ్చారు ఆ వాళ్ళు కూడా షాపింగ్ చేసరు మేము నైట్ పుట ఇ నిద్రలా మీరు షాపింగ్ చేయలేదు ఏం చేయలేదు అట్నే పడుకొనిన్నాము ఆ జాతర చాలా ఘనంగా వైభవంగా
అ సాల వంద చ మన్ మంచిగా అనిపించింది ఈ సంవత్సరము చాలా మంది బక్ తులు వచ్చారు అంటే కొ కొత్తగా మేడారం అంటే ఆ గద్దెలు కట్టిలు కాబట్టి రావడం వల్ల మంచి కనిపించింది జాతర కూడా ఇగ ద దర్శనం అనేది ఫ్రీగా అంటే ఫస్ట్ పోయిన పోయినోలకు ఫ్రీగా జరగలేదు అంటే తిరుగువారం పోయిన వాళ్ళకి మంచి ఫ్రీగా జరిగింది మంచి మంచి దర్శనం చేసుకొని మంచిగా చూ దేవుడినికి ఇట్లా చూసి మంచిగా వచ్చినాం అన్నట్టు మియామ్
అ మా పిల్లలు అందరు ఏడుస్తున్నారు
అవునా
అ అ
ఏం కర్రీ మీది
చికెను
చికెన్ కర్రీ ఆ తిన్నారా మీరు మధ్యాహ్నం అన్నం
మధ్యాహ్నమే మధ్యాహ్నమే తినేలె పొద్దుడుదే ఇప్పుడు తింటున్నాం
ఆహా ఏమైనా టిఫిన్ గిట్ల చేసిలా
టిఫిన్ చేస్ ఉండి‌ చేసుకున్నాం
ఆహ మేం కూడా టిఫిన్ ఇట్లా ఏమన్నా చేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు అగుతలేరు చేయాలి ఇక టిఫిని
ఇడ్లి మినపప్పు నానపెట్టాను ఒక కప్పు మినప్పప్పు నాన పెట్టను ఒక ఆ టూ కప్
టు కప్స్ ఉ
వా చేతాను వాటికి చట్నీ దోస చట్నీ కూడా చేశాను చట్నీ ఏ విధంగా చేసానంటే పలెలను వెంపాను తర్వాత పచ్చిమిర్చి ను ఎల్లిగడ్డ ఆ జీలకర్ర అవన్ని వేసి మిక్సీ పటను పల్లీలను పోబ్బెట పోబ్బెట్టిన తర్వాత ఇడ్లీలు ఇడ్లీలను మినపప్పు నాని నైట్ నానబెట్టిన తర్వాత మిక్సీ పడతాను మిక్స్ పట్టిన తరువాత ఈ ఇడ్లి రవ్వను అ మినపప్పు ను ఒకదాంట్లో కలిపాను కలిపిన తర్వాత పొద్దున మార్నింగ్ అందులో వే ఇడ్లి పాత్రగా ఒక పదహారు పదిహేడు పడేటటు అందులో పో పోసాను పోసిన తర్వాత అది ఆవిరికి వాటర్ పోసాను అడుగుల వాటర్ పోసిన తర్వాత అవి మరిగిన తర్వాత ఇడ్లీ మెత్తగా మన్ రౌండ్ చేస్త ఇట్లా వస్తాయి అవి వస్తే పిల్లకు వేసి తినపెడతాను
మా త మా తమ్ముడు కొంచెం కిరాయి పోయిండు కాబట్టి కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత వల వేసి చేపలు పట్టుకొని వస్తాన్నాడు ఆ చేపలు మంచి చేపలు నీటిగా కడిగి కూర పూయ మీద అంటే కూర వండాలి ఇక ఫస్ట్ అంటే మనం ఒయిలు బస్త తీసుకోవాలి ఆయిల్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ ఉల్లిగడ్డ అంటే ఫస్ట్ గ్యాస్ కు కొంచెం కా అంటే ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత దంచుకోవాలివి ఉల్లిగడ్డ దంచుకున్న ఏం లేదు కోసుకొని నూనెలో వేసుక కు ఏం లేదు జక జీలకర ఉండి ఉల్లిగడ్డ కోసి వేయాలి
అ
వేసిన తర్వాత మా ఫస్ట్ మళ్ళీ తర్వాత ఫస్ స్పూన్ ఫస్ట్ స్పూన్న అల్లం వేసుకోవాలి కొంచెం అల్లం వాసిన పోయేదాకా నూనెలా కొంచెం అటు ఇట అని గడ్డితోని కలబెట్టాలి కల కలబెట్టిన తర్వాత చేప ముక్కలు ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఆ చాప ము ముక్కలనేటి గంజిలో వేసి ఆ అంటే మన కల అంటే గంటతోనే కల పెట్టొద్దు గిన్నెతోనే ఇట్లా క్లాత్ పట్టుకొని ఇట్లా ఎగేయాలి ఎగే ఎగడం వలన అవి కొంచెం చిల్ల కొలం కావు ఇట్లా గంట పెట్టి మనం తిప్పుతా అంటే కొంచెం చిల్ల కొలం అవు తీ ఆ చి చింతపండు నానబెట్టుకోవాలి చింత చింత పన్నడుడాన వీటు న్న తర్వాత కొంచెం చేపల నూడెల్ గోలించిన తర్వాత గోలిన తర్వాత ఈ చింతపండు పిసికి అందులో పోయాలి చేపల కూరల పోసిన తర్వాత ఆ కారం మనం కూర తగ్గట్టుగా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉడికినిచ్చిన తర్వాత కొత్తిమీర లేకుంటే పుదీనయినా వేసుకోవాలి
దూ పోవాలి
చపలకుకి కూర రె ధెండిగా అయిధి ఇగా
ఓ
హలో ఆ మీరేమన్నా చెప్పండి ఇంకా
ఓ మమ్మీ అయ్‌పోయింధా మెము మా మమ్ మీ వా చె తర్వాత సుపాటు చేసుకోవాల అనుకుంటున్నాం మా అమ్మ చపాతి చేసి పెడతా ఉన్నాయి
ఉమ్
అ అ ఇప్పుడే చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను ఆ ఒక కేజీ నువులా పిండి తెచ్చి అందులో వేసి ద పిండిని తీసు ఒక రౌండ్ చుట్ లాగా దన్ని పిండిని చేస్తాను చేసి ఆయిల బోసులు దని ఆ చపాతిని తినెంలో వేస్తాను వేసి కాలి కాలిసిన తర్వాత పక్కకు పెడతాను ఇ
నిన్న మా పెద్ద పాప సల్లులా చూసి ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ ఐస్ క్రీ క్ర కావాలి అంటే నిన్న ఐస్ క్రీమ్ రెడీ చేసిన మాకు ఫ్రిడ్జ్ ఉన్నది మా మా వాళ్ళకి బనానా పాలు మిక్స్ అంటే లో బట్టి ఆ ఇంకా జీడిపప్పులు కిస్మిసులు ఇవన్నీ మ అసలు బట్టి మంచిగా ఒక చిన్న బౌల్ లోకి వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము సాయంత్ర మెట్టి ఫ్రిడ్జ్ లో నా పొద్దుకాల పొద్దుగల తీసాము పొద్దుగల తీసాము పొద్దుగాల తీసిన తర్వాత ఇక మా చిన్న మా పెద్ద పాపకు బౌళ వేసిన తర్వాత మంచిగా మమ్మీ మా మస్తుంది మమీ మస్తుంది మమ అకు ఉంటా మా పెద్ద పాప తిన్నది
అ
ఇక నిన్న మా తమ్ముడు ఊరి పోయి అంటే వేరే ఊరికి పోయి వచ్చిండు పోయి వస్తే బనానాలు పట్టుకొని వచ్చిండు అవి ఖరాబ్ అయితాయని ఫ్రిడ్జ్ లో పెట్టాము ఇక మా చిన్న పెద్ద పాపకి అన్నం తినదు ఎక్కువ మా మమ్మీ నాకు అటి పండు కావాలి అటి పండు కావాలి అంటే ఊరికి తీసియడం అవి తినడం అనేది జరుగుతుంది
అవునా మా పిల్లలు చికెన్ కర్రీ బాగుంది అని బాగా వండావని పిల్లలు సంతోషంగా తిన్నారు
అవునా
బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నారు ఒకసేపు ఆడుకుంటున్నారు కొంచెం చదువుకుంటున్నారు
ఉ
అ ఇంకేవైనా చె ఇంకేవైనా చెప్పగలరా ఇంకేవైనా చెప్పగలరా
అంటే ఏం చెప్పలేవండి